హలో
హలో
హా
హలో హలో
హలో చెల్లి
ఆ చెప్పండక్క హలో
స్తున్నావ్ చెల్లి హలో
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేద్ చెల్లె తిన్నవా
తిన్నా అక్క మిరూ తిన్నరా
ఆ తిన్న తిన్న తిన్న చెల్లే తిన్నా ఆగు
ఏం కూర సరే అక్క
మాదా టమాటా కర్రీ మీదేం కర్రీ
మాదా
హలో చికేనా అవునా
అవును ఏం చేస్తున్నారు మా అమ్మ నా అటే ఉంది బయటికి వెళ్ళింది
బయటికి వెళ్ళిందా
ఆ అవును
ఏం చేస్తున్నావు చెల్లే
ఏం లేదు కూర్చున్నా అక్క
ఆహా పనైపోయిందా
మేం మేం సాయంత్రం చేయ్యం పని ఓన్లీ పొద్దునే
ఆ
సాయంత్రం పని చేయం మేమ్ పొద్దున్నే చేస్తాం
అవునా ఆ హాస్టల్కి వెళ్ళట్లే చెల్లీ
రేపు వెళ్తా అక్కా రేపు మార్నింగ్ ఎళ్తా
అవునా
ఏం చేస్తురు ఇంకా
నువ్వు ఏ గ్రూప్ తీసుకున్నావ్ చెల్లే
నేనా జిఎన్ఎం నర్సింగ్ ఆ మూడు సంవత్సరాలు చేయాలి
అవునా మీకు ఎన్ని సబ్జెక్ట్లు ఉంటాయి ద
ఆ నాలుగు
నాలుగా
అవునక్క మీరేం చేస్తుర్ సూర్యాపేట అక్క
సూర్యపేట ఏ హాస్టల్
ఎస్టి హాస్టల్
ఎస్టి హస్టలా అంటే గవర్నమెంటా లేకుంటే ప్రైవేట
గవర్నమెంటే అక్కా ఫ్రీ సీట్ హాస్టల్ ఫ్రీ కాలేజ్ స్కాలర్షిప్ తో తీసుకుంటారు కాలేజ్ కాలేజ్ ప్రైవేట్
ఆహా
ఆ
అవునా మరి సంవత్సరానికి ఎంత కట్టాలి
ఆ అ
సంవత్సరానికి ఎంత కట్టాలి
అంటే కాలర్షిప్ బుక్స్ యూనిఫార్మ్ తీసుకోవాలి అంతే
అంటే కాలర్షిప్ లో ఏమో నువ్వు చదువు కుంటున్నావ్ బుక్స్ లోకి ఇన్ఫామ్ ఏమో బయట
ఆ అంతే హుమ్ మీరేం చేస్తు ఉంటర్ అక్ ఆ
నాది డిగ్రీ కంప్లీట్ రా ఇంట్లోనే ఉంటా
అవునవును మ్యారేజ్ అయిపోయిందా మీకు
మ్యారేజ్ అయిపోయింది ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు అ
ఓ
నిక్ అయ్యిందా మ్యారేజ
కాద్ కా
కాల
చాలే
ఆహా
ఆ మీ హస్బెండ్ ఏం చుండ్రక మీ హస్బెండ్
లేదు తిని పండుకోవడం తప్పేం లేదు
అవును ఎం పని చేయరా
న బయట పని చేస్తాడు
అ అ ఇంకేంటి మరి
ఏనే త చెలే మన హల్ ఎట్లే జరుపుకున్నావ్
సే ముంద్ కాన ఉ పండుగల అంటే నచ్చికేను మ అంగా అదే పడి
కుం
ఆ అమ్మా ఆ మా ఊర్లో మస్త్ ఆడింరు
అవునా దూమ్ధామ్జ దూమ్ధామ్ గ జరపుకునరా
అసలు మామూలు జరుపు అలా పది పదకొండు దాలు పదకొండుంటి దాలు జరుపుకున్నారు మా సైడ్
అవునా ఏ ఊర మీది
మా దాగా ఇక్కడ వెన్నారం డోర్మకిల్ సాడు
అవునా
ఆ మీదక్క
మాది కూడా పక్కనే ఉంటది
ఏ పక్కనా
మా దగ్గళ్ళ కూడా
ఒకళ్ళగూడము అది ఎక్కడక్క
అదా డోర్నకలి దగ్గరే ఉంటారు క మీ పక్కన
అవునా మా పక్కన ఎవర్ లేరు అక్క మా పక్కన బాత్రూమ్ ఉ
మీ పక్కన అంటే మీ పక్కన కాదు మీ పక్కన ఊరు ఉంటుందన్న
ఆ ఇంకెంటి నా
ఏం లేదు నీకు ఎంతమంది ఫ్రెండ్స్లు ఉన్నారు
నాకా ఒక్కరే అక్క మీకు
క్కరేనా నాక్ చాలవ్ మంది ఉండేటోళ్ళు వాళ్ల్ అందరం ప్పుడే వెళ్ళిపోయారు పెళ్లి చేస్ కొనే
ఫ్రెండ్స్ వేరు క్లాస్ మెంట్స్ లో ఆహా
ఫ్రెండే మరి చాలా మంది ఉండేది
హ్మ్ మాక్ లేరక్క ఒక్కరే ఫ్రెండ్స్
అవునా ఆమె పేరు ఏంటిది మరి ఆ మీ ఫ్రెండ్ పేరు ఏంటిది
స్పందన
స్పందన
డోర్నాకల్ సైడే అక్క
దౌర్నగర్ సైడ్ ఏఊర్రా
సండ వాళ్లది
ఏ తండా
రాజుతండా
ఓ డోర్నకల్ దగ్గర రాజ తన్ననా
ఆ అవును
ఆ నాకరకలే
మీ ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటిదక్క
నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు
ఆ ఇప్పుడు
ఇప్పుడు ఫ్రెండ్స్ అంటూ అంతగా ఎవ్వరు లేరు
అవునా ఏమైంద అక్క వరు
మ్యారేజ్ అయింది కదా ఫ్రెండ్స్ ఎవరుంటారు
ఉంటారు కద ఒక్క లేరవు తండడులో జస్ట్ మార్చ మాట్లా వెళ్డానికి
తండం మొత్తం ఫ్రెండ్సే అలా కాదు తండం మొత్తం ఫ్రెండ్సే మరి బెస్ట్ అంటూ ఎవరు లేరు
అవునా ఉంటారు కదా మీ మీరు మాట్లాడడానికి పర్సనల్స్ అనంత వాడు మీ వాయిస్ కట్ అవుతుంది అక్క హలో
ఇది ఫోన్ ప్రాబ్లమో లేదంటే సిగ్నల్ ప్రాబ్లమా ప తెలియరా
మీ వాయిస్ చాలా కట్ అవుతుంది అవునా ఎలా మరి మీరు ఏ పర్పస్ మీద
ప్రాబ్లమ్
హ అక్క చెప్పండి
ఎవర్ర పక్కన నవ్వుతున్నదే
మా తమ్ముడక్క
అవునా మీ తమ్ముడు ఏం చదువుకుంటున్నాడు
వాడా టెన్తు ఇప్పుడే
అదే
ఇంకా త్రీ డేస్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి మా తమ్ముళ్ళలకు మా ఊర్లో చాలా ముందు ఉన్నారు టెన్త్ క్లాస్ వాళ్ళు ఆ ఆ అక్క నీ వాయిస్ మొత్తం స్ట్రక్
ఏ ఊరు రా
ఆ చెప్పండి ఇప్పుడు
ఎక్కడ మరి మీ తమ్ముడికి బోర్డు ఎగ్జామ్
ఏంటిది
బోర్డు ఎగ్జామ్ ఏ ఊర్లో రా ఏ స్కూల్ లో పడ్డది
జట్పి లో పడ్డది డోంట జట్పి జంబోలి
హాయ్స్కూలా
అవును అవును కాడ
ఆ అవునా
అవునక్క
తీసు రా అంటే రేపు ఎగ్జామ్ ఇప్పుడు ఈ రోజు ఇస్తారు కదా స్కూల్కి వెళ్తే ఆ ఆ ఆహ్ ముందుగానే ఇవ్వరు రేపన్నప్పుడు ఈరోజు ఇస్తారు
ఆ
ఒదేడ్ నీయమ్మ పేరేంటిదక్కా
మామ్మ పేరు సావి టి నా పేరు సోనా మా అమ్మ పేరు సా సావిత్రి ఆమనా
హలో
ఎందులో పేరు అడగ కూూడదరా మ నామ్ పేరు చెప్పకూడదు అందుకోసమే కదా చెల్లియా కానదు
ఓ ఇంకెంటిది మరి
ను్ విజంపాత్ర హస్టల్లో ఉండి చదువుకుంటున్నావు్ కదా పై యోతో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నావు యూత్ చదువు గురించి నువ్వే చెప్ప పాలే ఎన్ఎం అయిపోయినాక ఏం చేస్తావ్
ఏ ముందక్క ఏదో నర్స్ హాస్పటల్ సర్టిఫికేట్ హాస్పిటల్ కీ వెళ్ళాలి
తర్వాత నువ్వు అపెండిక్ చెయ్యాలి కదా
ఆ చేయాలి
అవునా అప్రంటి చేయాలి కదా అద అదే ఆ ఎక్కడ మరి చేసేది పడి సక్ ఎక్కడ ప్రిపేర్ అవుతున్నావు
అది కాలేజ్ వాళ్ళు తీసుకెళ్తారంట నెక్స్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కూడ తీసుకెళ్తారు సెకండ్ ఇయర్ లో ఓన్లీ థర్డ్ ఇయర్ లో మళ్ళీ తీసుకెళ్త ఇంటర్ సిక్స్ తీస్కెళ్ళిన తర్వాత సిక్స్ సెవెన్త్ చేయ అద అక్క చేసిన తర్వాత సర్టిఫికెట్ తీసుకుని ఇగ మన ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు
వా వా వన్ ఇయరా టూ ఇయరా
త్రీ నర్స్లద
ఇప్పుడు నువ్వు ఎన్నో ఇయర్ ఎల్లుతున్నావ్
ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను ఇంకా రిజల్ట్ రాలేద. కాన్ టిప్
రాలే అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసినాక ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుకుంటున్నావా
ఆ
ఆహా
అవును
తరాస్ సర్లే ర మరి
బాయ్ చుంటే
బాయ్